హలో
ఆ బాగున్నారండి
ఎలా ఉన్నారు
హా మేము బాగున్నామండి అయిందా భోజనం
అయింది మీది
ఆ అయిందండి మీఊర్లో ఏ పండుగ బాగ జేస్
మా ఊర్లో అండి మేము సంక్రాంతి పండగ బాగా చేసుకుంటామండి మీరు
అవునా అండి మేము ఉగాది పండగ చేసుకుంటామండి ఏం చేస్ వత్తారా అండి సంక్రాంతికి
మేము సంక్రాంతికి వచ్చేసి అండి మూడు రోజులు పండక్కదండీ
అవునులేండి భోగి మకర సంక్రాంతి అవున్ లేండి
భోగి రోజు పొద్దున లేవగానే భోగిమంటలు ఫస్ట్ వేసుకుంటామండి అది మాకు చానా పెద్దదనమాట
ఫస్ట్ అంటే ఎట్ల
ఇంటి వచ్చేసి అవునండి మూడుకి స్టార్ట్ చేసేస్తామండి
ఓమ్ పొద్దున మూడుకేనా
ఆ అండి మేము ఎంత త్వరగా చేసుకుంటే అంత బాగుంటది అనమాట మాకు అది
అవునవును అది కరెక్టేఅండి ఆ ఏం జెస్తారండి అబ్బుడు
ఇంట్లో పాతబడిల సామాన్లు అన్నీ తెచ్చి ఏసేసి భోగిమంటలు ఏసేస్తామండి దానికే సపరేట్ గా మేం కట్టెలు కొట్టిస్తామండి పెద్ద పెద్ద కట్టె లు జొంపుగుండాలి బా లావుగా ఉండాలనమాట
అవునులేండి డబ్బులు డబ్బులు పెట్టి మళ్ళా కొట్టిస్తారండి
అవునండి డబ్బులు పెట్టి కొట్టిచేస్తాము దాంతో పాటు దానికి మధ్యలో ఇంట్లో పాత పడిన సామాన్లు అన్నీ వేసి మంట స్టార్ట్ చేస్తా
అవునండి పాత సామాన్లు అంటే ఇప్పుడు ఏమండి పాత సామాలోటేనా లేకుంటే ఏమన్నా పాత బట్టలు అవన్నీ వేస్తారా
ఎక్క అవన్నీ ఉంటాయి కదండీ
యావదండి నా అర్థం కాలేదు వాయిస్ బ్రేక్ అయింది
ఇంట్లో పాత చెక్క అవన్నీ ఉంటాయండి చెక్క మంచ్ తాలు అలాంటివన్నీ తీసుకొని వేసేస్తామండి మాకు ఎం చెక్క ఇంట్లో అందరు బంధువులందరూ మా ఇంటికే వస్తారండి నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరూ మా ఇంట్లో పిల్లలు ఎక్కువ మాకు స్పెషల్ అండి ఆ పండగ
ఓహో అవునులేండి
పాటలు పెట్టుకుని ఎం చెక్క భోగి చుట్టూ డ్యాన్సులు వేసుకుంటాం
ఓ్ అంటే నార్మలు పాత పాట్లకేస్తారా కొత్త పాట్లకేస్తారండి
ఏవి దొరికితే అవండి పెద్దవాళ్ళకి పాతల పాటలు మాకు డీజే పాటలు
ఫుల్ డ్యాన్స్ ఫుల్ గ్రాం
ఆ అండి పొద్దున్న దాదాపు ఏడు వరకు మూడు మూడున్నరకు స్టార్ట్ చేసి ఏడు వరకు వేస్తా
ఓ చనా టైం తీసుకుంటున్నారు కదండి చేసేకి మీరు
ఆ నాన్న వాళ్ళందరూ రెండుకే లేచి మేము లేచే లోపు అన్ని రెడీ
అవున్లెండి మీరు జస్ట్ పోయి డ్యాన్స్
డ్యాన్స్ చేస్తాము ఆ అమ్మ వాళ్ళు మాత్రము ముగ్గులు స్టార్ట్ చేస్తారండి అప్పుడు ఇంకా భోగి చుట్టూ భోగి మంటల చుట్టూ వేస్తామండి అమ్మ వాళ్ళు ఎక్కువ వేస్తా స్తారు రనమాట ఆ నాకంత రాదండి ముగ్గు వేయడం
అవునండి తింటారండి తిని అంటే అడుగుతాన తినేకి ఇం చేసుకోవడానికి వచ్చు కదండి
వచ్చండి
ఆ వచ్చా అండి
హు
హలో హా ఇన్బడుతుందండి నా వాయిస్ హలో
వినిపిస్తుందండి చెప్పండి కొంచెం వాయిస్ బ్రేక్ అయిపోయింది
అవునా ఆ మళ్ళీ ఏం చేస్తారండి మాకు గరం గరం ది
ఇంక భోగి ఆ రోజు క అలా అయిపోతుది మంచిగా ఆ రోజు ఏమైనా స్పెషల్ గా స్వీట్ వండుకొని తింటాము పండుగ రోజు మాత్రం ఒలిగా చేసు ఉంటామండి మేము పొద్దున్నే లేచేసి
ఓలివలు మిసైడ్ స్పెషలా అండి
ఆ అండి మేము సంక్రాంతికి మాత్రం బాగా పెద్ద పెద్ద ఓలిగాలు చేసేసుం
ఓహో అవున్లే
హ హోలిగా చిత్రాన్నం వడియాలు అప్పలము
బ చాలా రకమైన పిండి పిండి వంటలు ఉన్నాయి కదండి
ఆ మునక్కాయలు రసం చేసుకుంటాము
ఆ
మ్ ఇలాంటివన్నీ చేసుకు
అవునండి ఇంక మకర సంక్రాంతికి వచ్చేసి నాన్ వెజ్ కి నాన్ వెజ్ అంతా తింటారండి
కనుమ కనుమకండి ఫుల్ం కా రోజు వడలు చికెన్ మటన్ ఇవన్నీ ఆ రోజు ఉంటాయండి
అవునులేండి
భోగి రజు మాత్రం మేము చాల ఎంజాయ్ చేస్తామండి భోగి రోజు పిల్లలకి అందరూ మంచి ఎంజాయ్మెం
అంటే భోగి రోజు ఏం చేస్తారండి కై పిల్లలకి ఆ చాక్లెట్లు ఆ అన్నట్టు రూపాయి బి అవి ఆ రేగి పళ్ళు అంటారు కదండి అది వేస్ అవునా అండి హా చానా బాగా చేస్తారు అండి మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నార లేకుంట మధ్యలే ఏమైనా స్టార్ చేస్నారా ఈ చెడ ఏమన్నా చేయడం ఇట్లా ఓ మీ పూర్వం నుంచి అంతేనా
మ్ అవునండి మీరే పండగ బాగా చేసుకుంటారు
ఆ అండి మేము వచ్చేసి ఉగాది బాగా చేసుకుంటాం అండి మా ఊర్లో అ
అవును
అవునా అండి ఎట్లా అంటే అవునా అండి ఇంకప్పుడు వస్తుంది కదండి అయినా ఈ సారి చేయమండి మేము మా ఊర్లో ఎట్లాంటే టూ ఇయర్స్కి వన్స్ చేస్తారండి ఈ ఇయర్ అంటే ఇప్పుడు ఒక ఇయర్ వదిలి ఇంకో ఇయర్ చేస్తామండి అలా వచ్చేసి ఇంక మేము పోయినియర్ చేసినామండి ఆ పోయిన ఇయర్ ఏం చేస్ అంటే నార్మ్ మల్ మేము ఉగాదికి ఏం చేస్తామంటే పొద్దున పొద్దున ఇంకా రెండు గంటలప్పుడు అండి అప్పుడు దేవుణి ఒక ప్లేస్ ఇప్పుడు గుడి ఉంటాది కదండీ మా ఊర్లో ఆ గుడి నుం చ్చి దేవుని తీసుకుపోయి బయట ఒక వంగ అనేది ఉంటుందండి అక్కడ పోయి అ క్కడ అక్కడ పూజ చేస్తామండి అక్కడ నార్మల్గా దేవుని న్నీ పిలుచుకొని పోయి ఒక ఒక మనిషి మనిషినే ఒక సామాన్ దేవుని పైన తల మీద పెట్టుకుని ఇట్లా మోసుకు కొనిపోయి తీసుకొని పోతామండి దానికంటూ సపరేట్ వోకా వ్య క్తి ఉంటారండి అట్లా పోయేటప్పుడు మేము ఫుల్ గ్రాండ్గా అండి ఫుల్ డ్రమ్స్ పాటలు పెట్టుకొని ఎగురుకుంటూ అంతా బాగా సందడి సందడిగి పోతామండి మళ్ళ అక్కడికి పోయినాక అవునండి అక్కడ పోయినాక మళ్ళీ
ఇది చ చాలా కొత్తగా గా
అవునండి మా ఊల్ ల్లో చానా కొత్తగా చేస్తారండి అందుకండి మాఊల్లో ఇదే ఫేమసు ఇది ఎట్లంటే ఒక ఇయర్ వదిలి ఇంకో ఇయర్ లో చేస్తారండి ఆ అప్పుడే అందరూ చానా మంది బంధువులు ఊర్లో చాలా మంది వస్తారండి ప్రతి ఇంటికి ఓ పది మంది అన్నా వస్తారండి బంధువులు పావి ధంగా చాలా గ్రాండ్ గా జరుపుకుంటామండి అదే మా
ఓ అవునా అండి ఏమేమి పిండి వంటలు చేసుకుంటారండి మీకు మీరు పండక్కి
ఆ మేము నార్మల్గా ఇదే ఓలిగలండి ఓలిగలు కూడా ఓలిగలు కూడా మా సైడ్ ఫేమస్ అండి ఓలిగాలు కజ్జికాయలు కానీ మేము ఆ రోజ్ చేసేతి వచ్చేసి ఓలిగాలు చేస్తాము వంకాయ, చిత్రాన్నము మీరు చ ప్పినట్టు మీరు చెప్పిండేవన్నీ మా ఊళ్ళో చేస్తామని మేము అనుకుంటాము అంటే మీరు కూడా మా ఊరు సైడ్ వాళ్ళేమో అనిపించిందండి మీరు చెప్తాంటే ఆ పిండి వంటలు అవునండి అవునండి మీరు ఓకే నా అండి చేసి ఏమనా చేస్తారా
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి
అవునాండి ఇప్పుడుండి క్లియర్ గా ఉందా
ఆ కొంచెం బానే వినిపిస్తుందండి
అవునండి ఆ మీరు అంతేనండి పిండి వంటలు చేసేది ఇంకేమైనా చేస్తారా
లేదు చేఛిడం లేదు
నా వాయిస్ వినబడుతుందా
ఏంటండి
మీ ఊర్లో పిండి వంటలు అంతేనండి చేసేది అవునండి లేదండి ఇప్పుడు నాకు మీ వాయిస్ అయితే క్లారిటీగా ఉంది నా వాయిసు మీకు వినబడలేదు లా
అ
హలో హలో హలో హలో
ఓ వినిపిస్తుందా అండి మీకు
అండి ఇంతసేపు వినవడలేదండి అసలు నాకు
అదే అదే అండి నెట్వర్క్ లేదు అనుకుంటా మీకు
మీకు లేదండి నాక అయితే క్లారిటీ బా మంచి నెట్వర్క్ తనే ఉన్నాండి నేను ఇప్పుడు
అవునండి ఉహు ఇంకేంటండి విశేషాలయితే ఉగాది పండుగ వస్తుంది దగ్గరలో షాప్
అ లేదండి మేము పోయిన ఇయరే చేసినాం కాబట్టి ఈ ఇయర్ చేయమండి మేము నేను చెప్పిన కదా అండి ముందే అవునవును అంతవరకే చేస్తామండి ఏమన్నా జస్ట్ వండుకొని బంధువులే ఏమీ ఇసారి ఎక్కువ రారండి ఎవరు మేమే ఇంట్లో వాళ్లే చేసుకొని ఇంట్లో వాళ్ళే తిని గంతే ఇంకా మా ఊర్లో ఎవలు లేరు దోస్తులు వస్తుంటారు కదా వలస పోయిన వాళ్ళంతా ఇంకా ఊరికి చేరుకుంటారు వాళ్ళతో మేము గేమ్స్ ఆడుకునేది ఆ కొంచెం సందడి సందిగా ఉంటుందండి మొత్తము అంతే ఇంకా నార్మల్ గా మేము ఉగాది సపరేట్ చేసుకుంటే ఇంకా సందడి మరీ అద్భుతంగా ఉంటుందండి అవును అండి మీ ఊర్ల అట్లా చేయరండి అట్లా
ఆ ఉగాది బానే చేస్తారండి ఉగాది పచ్చడి స్పెషల్ కదండి ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారండి మీరు
ఉగాది పచ్చడి నేను ఎప్పుడు వినడమే గాని ఎప్పుడు చేసుకునింది
అవునా అండి నేను చెప్తానండి మీరు అలా చెయ్యండి ఒకసారి బాగుంటుందండి
నేను ట్రై చేస్త
హు ఫస్ట్ చింతపండు నానబెట్టుకోండి మీరెంత చేసుకుంటారో దాని తగ్గట్టుగా చింతపండు నానబెట్టేసేయండి పొద్దున్నే నానబెట్టేసి వేప పువ్వు తీసుకోండి
ఆ ఓకే అండి
అంత నీటు గా దాంట్లో ఏమైనా వేరే ఏమైనా చెత్త చదారం ఉన్నది తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి అది పులుపు అయిపోయింది చేదు అయిపోయింది తీపి కొంచెం హని పక్కన పెట్టేసుకోండి పులుపు నెక్స్ట్ మావిడాకు మావి మామిడి కాయలు చిన్న చిన్న ముక్కలు
అవునండి
అది కారం మరి పులుపు అయిపోయింది కారం ప పక్కన పెట్టుకున్నాం చేదు పక్కన పెట్టుకున్నాం తీపి పక్కన పెట్టుకున్నాం బెల్లం ఉంటే బెల్లము లేదా హనీ వేసుకో
అవునులేండి ఆ సరే అండి బెల్లం వేసుకుంటా అండి నేనట్లయితే
ఆ వేసుకోవచ్చు నెక్స్ట్ మ్మ్ బాదం పప్పు కొన్ని చిన్న చిన్న ముక్కలుగా పిస్తా చిన్న చిన్న ముక్కలుగా ఇవన్నీ కోసి పక్కన పెట్టు
ఆ మొత్తం కలిపేది అండి లాస్ట్ కి
ఆ అవునండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నా క బాగా కలిపి తొక్కంతా బయటకి తీసేసి
ఆ
అది గట్టిగా గ్రేవీ అవుతుంది కదండి అప్పుడు కొంచెం నీళ్ళు యా చేసేసి నీళ్లు మనం తాగేటట్టు ఉండాలండి అది అంత కన్సిస్ టెన్సీ నీళ్లు పోసుకోవాలి మ్మ్ నీళ్లు పోసుకొని తాగే విధంగా ఉండాలి కొంతమంది గట్టిగా చేసుకుంటారు అలా చేసు కుంటే మనకి అది జీర్ణించుకోలేం మనం మనం తీసు పెట్టుకున్న పదార్థాలు అన్ న్ని వేసి కలిపేయడం అండి ఇంతే అంటారు కదండి ఉగాది పచ్చడి అంటే తీపి కారం పులుపు అన్ని తగలాలని
అవునవును అది కరెక్టలే అన్ని రుచులు మనము కలిపి చేయాలెండి ఉగాది పచ్చడి అంటే ఆ థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి
బాయ్ అన్